హలో ఆ చెప్పండి
బాగున్నరా
బాగున్నా మీరు బాగున్నారా
ఆ బాగున్నాం నీ వాయిస్ బాగా లో వస్తుంది
లేదు ఫోన్ దగ్గరే పెట్టుకున్నా
ఆహా
ఇప్పుడు ఇనిపిస్తుందా ఇప్పుడే తింటున్న
ఆహ ఏం కర్రి స్పెషల్ సండే
పప్పు టమాటా
ఆ ఎందుకు మీరు నాన్ వెజ్ తినరా?
తింటం
ఆహా
ఈరోజు మా అత్తయ్య తినదు
ఆహా
అందుకనీ
మ్యారీడా
ఒకపాప
ఆహా ఎన్ని ఇయర్స్ పాపకి
టెన్ మంత్స్
ఆహా నేను కూడా మ్యారీడే ఇద్దరు పిల్లలు
పాపలా బాబులా
ఆ ఇద్దరు పాపలేె
ఏం పేర్లు
పేరు అన్విత ఇంకా చిన్నామ పేరు అన్నపూర్ణ
బాగున్నయ్
బాగున్నాయా మ్మ్ చిన్న పాప పేరు ఓల్డ్ ఉంటది ఇంకా మీ పాప పేరు
రితుష్మిక
మ్మ్ ఉ ఉందా ఏం చేస్తుంది మీ పాప
పడుకుంది ఇప్పుడే
ఓన్ సిస్టరా మీరు రవలికి
ఆ
ఇంకా
చెప్పండి
ఏం ఫీడ్ చేస్తారు పాపకి అన్నం తింతాదా
ఊ అన్నం తింటది కానీ టూ డేస్ నుంచి కొంచం ఫీవర్ వస్తుంది తినట్లేదు ఓన్లీ మిల్కే తాగుతా నేను ఆ ఇగ
ఆహా అదే సీజన్ కదా వర్షకాలం వస్తే ఇంగా
ఉ ఊ ఊ
మా పాపకు కూడా త్రీ ఫోర్ డేస్ నుంచి ఫీవర్
చిన్న పాపకా పెద్ద పాపకా
చిన్న పాపకి
ఉమ్మ్ ఎన్ని మంత్స్
ఆమెకి ఇప్పుడు టూ కంప్లీట్ అయిపోయి థర్డ్ ఇయర్ రన్నింగ్
ఇయర్సేనా నేను ఇక మంత్స్ ఏమో అనుకున్నా
హా లేదు పెద్దామెకు ఫైవ్ ఇయర్స్
స్కూల్కెళ్తున్నా
ఆ ఎళ్తుంది ఇప్పుడు యూ కే జీ
తను డ్యూటీకెళ్తారు సోలార్ లో
ఆహా సండే సండే కూడా నా
ఉమ్ సండే కూడా
ఆహా
మీ హస్బెండు
ఐ టీ బ్యాంక్ లో వర్క్ చేస్తారు
అవునా
ఉమ్మ్ ఇంకా
చెప్పండి ఇంకా
మీ అత్త వాళ్ళతోనే ఉంటరా
ఆ అత్తయ్య వాళ్ళతోటే
ఆహా అత్తమ్మ మామయ్య ఇద్దరా
అత్తమ్మ మావయ్య అమ్మమ్మ అంటే మావయ్య వాళ్ళ అమ్మ
అమ్మో
మళ్ళీ ఇంకో మరిది మేము
ఆహా మీ మరిది మ్యారేజ్ అవ్వలేదేమో
ఇంకా లేదు
ఊహూ ఆయన ఏం చేస్తారు
ఆయనవీ వ్యవసాయమే
ఆహా విలేజ్ అ మీది సిటీ నా
విలేజే మీది
మాది గూడ విలేజ్ యే
ఎక్కడ
చెప్పొద్దేమో
ఆ మీ చెల్లె బాగా మాట్లాడ్తది కదా
ఆ తొందర కలిసిపోతది నాకు కొంచం టైం పడుతది
అవును సేమ్ నేను కూడా అంతే మా చెల్లె కూడా మా చెల్లె కూడా స్లోనే నేను కూడా స్లోనే
నాకు కొంచెం టైమ్ పడుతది కానీ తను తొందర అలసిపోతుది ఎవరు ఏంటి అని నా
ఉమ్
దానికి కొంచెం
ఉమ్ ఇంకా పాప పడుకున్నప్పుడే తినడమ్మా ఇంకా
ఆ కరెంట్ పోయింది లేస్తదేమో అన్ని భయమైతుంది మీ చిన్న పాప పడుకుందా లేచే ఉందా
పడుకుంది పడుకుంది ఫీవర్ వచ్చింది కదా పడుకుంది
అవునా
ఆమె లేచి ఉంటే ఇట్లా మాట్లాడలేం అల్లరి చేస్తది ఫుల్
ఫుల్లు ఆ వామ్మో
ఇప్పుడు పిల్లలే అట్లున్నారు అందరంతే
అంటే ఈమె అంతగాన మేం కాదు కాకపోతే అవి గుంజడము కింద పడేయడము అట్లా చేస్తది కానీ ఎక్కువ ఏం ఓర్రదు
ఆహ ఈమె గూడ అంతే ఏదైనా కావాలంటే కావాలి ఇప్పుడు తెల్వదు వన్ ఇయర్ దాటి కొంచెం నడవడం స్టార్ట్ అయితే అప్పుడు
ఉ చుక్కాలు కనిపిస్తాయి ఇగ
ఆ గోరంగా
నాకు భయం ఐతాంది ఉ ఏది వద్దంటే అది చేస్తదీ
ఆ అంతే
మనం గూడా చిన్నగున్నపుడు అంతే అనుకుంట
ఆ మనప్పుడు ఏన్న అట్లలేము ఇప్పుడే పిల్లలు ఘోరంగా ఉన్నారు అప్పుడు బానే ఉంటుండే
ఏమో మనగ్దలిద్ కదా
ఆ అ మమ్మి అంటది మీరు చిన్నప్పుడు ఇక్కడ కూర్చోబడితే అక్కడ ఉండే వాళ్ళు ఇంత అల్లరి చేయ బోతుండె అంటది
మామూలు అట్నే అంటది పొద్దున స్నానం పోతే నైట్ సాయంత్రం వచ్చేదాకా లేవ్వకుంటుండే నువ్వు ఈమె అసలు ఒక్కసారి పడుకోదు ఈ రోజు ఎట్లేనో పండుకుంది ఫీవర్ వచ్చింది కదా
ఉమ్
పడుకుందిగా అసలు పడుకోనే పడుకోదు మధ్యాహ్నం
అవునా ఇంత చిన్నప్పటి నుంచే పడుకోదా
ఆహా నైట్ నైన్కి వన్కుంటేది పొద్దుల సిక్స్ ఫైవ్ థర్టీ కవోల్ల లేస్తది
ఆమ్మో
ఇక మళ్ళీ పడుకోదు ఆడుకుంటా ఉంటది అయి ఇయి ఇస్తది వోరుతది వాళ్ళ డాడీ ఇట్లా ఏమనంటే కొడు తది ఫుల్ గొడవ,
మళ్ళీ నైట్ వరకు ఒక్కసారి కూడా వాడుకోద
ఆహా పడుకుంటే ఇట్లా పడుకోబెట్టి నేను సైడ్కిి జరిగిపోతా కదా జరగగానే లేస్తది
ఆ అదే మా పాప బాగ పడుకుంటది చిన్నప్పుడు కూడా ఇంకా బాగా వాడుకునేది
ఈమె పడుకోదు అసలే డుకోదు
ఆ అమ్మో పాడుకోకపోతే కష్టం
కానీ మా అమ్మమ ఉంది కదా కొంచెం ఈజీ అవుతుది నాకు ఆమె పట్టుకొని ఉంటది ఏండి నా పని నేను చేసుకో
మెనా వాళ్ళ మీకు
ఆ లేదు
ఆహా
మీకు
ఆ లే లేదు మాకు కూడ వేరే వాళ్ళే
మేన వాళ్ళంటే మా మమ్మీ వాళ్ళ సైడ్ మా మమ్మీ వాళ్ళ మేనమామ్మ కూతురు మ అత్త
ఆహ రిలేటివ్స్ అన్నట్టు
వరుసకి నాకు బొమ్మర్దితాడు
ాాహ హా
బామ్మర్ది వదిన వల్ల లాగ చేస్తున్నాం
ఆహా ఇంక
చెప్పండి
మరి మీరేం చదువుకున్నారు
నది ఇంటర్ కంప్లీట్ అంతే
చదువుకోలేద
ఇంటర్ సెకండ్ ఇయర్ లోనే పెళ్లి చేసారు
అయ్యే
మీరు
నేను డిగ్రీ అయిపోయింది పెళ్లికి ముందనేే చదువుకున్న డిగ్రీ వరకు పెళ్ళి తర్వాత ఇంకో రెండు కోర్సులు చేసిన అంతే ఇంగ
అయితే మినిమమ్ మీకు ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఉంటాయ్
ఆ నాకు ట్వంటీ సెవెన్ ఇప్పుడు మీకు ఆ చెప్పండి
వినిపిస్తుంద
ఆ వినిపిస్తుంది
నాకు వినిపించలేదు మీర ఏమన్నారో
ఆ ట్వంటీ సెవెన్ ఇయర్స్ అంటున్న
అవునా
ఆ
నాకు
ఎంత ట్వంటీయా?
హలో
అయ్యో అంతేనా?
హ
మీ చెల్ మీ చెల్లి సెవెంటీన్ ఇయర్సా?
ఆ ఎయిటీన్ అనుకుంటా ఇప్పుడు ఎయిటీన్ బర్త్డే సెవెంటీన్ బర్త్డే.
ఓహో తొందర మ్యారేజ్ చేసేసిండు మరి
ఆ నాకు సెవెంటీన్ లోనే చేశారు.
అయ్యో! ఎందుకు అంత తొందర?
ఏమో తెలుసుగా మన తెలంగాణలో
బా మ్ మ్ హు
మనద మా సైడ్ తొందరగా చేస్తారు.
అవునా నాకు ఎప్పుడో సిక్స్ ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి ట్వంటీ వన్ లో అయింది నాకు.
ఇంకా మా ఆయన వల్ల పిన్ని కూతురు ఉంటాది ఆమెకైతే సిక్స్టీన్ లోనే చేశారు.
ఇంగ మీ చెల్లకి కూడా చేసేస్తారా మరి? హ్ హి హ్ హి
అమ్మో ఇపుడు చేయము అమ్మా నాకే ఎందుకు చేసుకున్నారా అనిపిస్తాది ఇంకామెకి అంటే ఇగ ఆ మాత్రం దాటి పోలేదు ఇగ
ఆ
తిట్ట జి. కె అయితాది చదువుకోని.
మ్
ఇప్పుడేముంది?
అవును చదువుకోవాలి ఫస్ట్. నేను డిగ్రీ కనీసం మినిమమ్ డిగ్రీ వరకు చదువుకున్న తర్వాత
మ్
ఇప్పుడు ఇంటర్ అయిపోయిందా మీ చెల్లెది.
ఆ అయిపోయింది ఇంటర్.
ఆహా! ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తాను అన్నది కదా?
ఆ నేర్చుకుంటా అని చెప్పింది, పోతాన్నా అన్నది మళ్ళీ కొన్ని రోజలు పోయింది. ఆ కోర్స్ అయిపోయింది అన్నది మళ్ళీ నేను ఇంకా నేర్చుకోవాలి అని చెప్తాంది.
హ్ హు దానికే ఇప్పుడు ఎక్కువ ఉంది.
మ్
ఆ అలాంటివి నేర్చుకుంటునే బెటర్ ఈ జాబ్స్ జాబ్స్ అంటే గవర్నమెంట్ జాబ్స్ రావు
ప్రైవేట్ కూడా కష్టం అయితాంది.
ఆ ఆ ఫీల్డ్ అయితేనే బాగుంది ఇప్పుడు ప్రైవేట్ అయినా, గవర్నమెంట్ అయినా ఎంత స్కిల్స్ ఉన్నా, ఎంత టాలెంట్ ఉన్నా వాడు చెప్పినట్టు వినాలి. వాడి కింద పడుండాలి.
మ్
ఏది చేయాలన్నా అట్లనే ఉంది బయట ఇప్పుడు
ఇండిపెండెంట్ గా చిన్నది ఏమన్నా పెట్టుకొని ఉండాలి గాని వామ్మో
ఆ నేను అదే అందాం అనుకున్నా మనకి ఓనుగా ఏదైనా ఉండాల గాని
ఈ కాలంలో ఒకరి కింద పని చేయమంటే చచ్చిపోయినంత పని
అవును సరే ర మరి
ఆ సరే మళ్ళీ చేస్తారా నేను చేయనా
ఆ చెయ్యవు మరి
ఆ
అ